హలో హలో ఆ
ఏం చేస్తున్నారు
ఇప్పుడే ఒక దోసు తిన్నాం ఏదో పెద్ద రెండు మూడు దోసులు తిన్నట్టు వాకింగ్ చేస్తుాన్నా
అవునా
ఆ అ ఒక్క దొస్కే ఆ బయట ఇంకా అది తినబుద్ధి కాలా ఆ దోస ఇంక ఒకటే పార్సల్ తె కొని తిన్నాం
అవునా ఇంట్లో చేసుకోలేదా
అ లే మ పిజీ లో ఉన్నం
ఆహా పిజ్జిలో పెట్టలేదా మీకు
మాకు పెట్టలేదు
ఆ హా
ఆ గ్యాస్ షార్టేజ్ వల్ల అందరూ మొత్తం అంతా షాపుల ముందరే ఉన్నారు ఆ అందరూ కట్లపోయి కూడా ఆహా వాళ్ళు కట్ల పోయి మీదజేస్త
పిజీ వాళ్ళు
పీజీ వాళ్ళు కూడా ఇంకటి నుంచి ఒక రెండు పీజీలు అయితే అట్లపై మీద చేయాలి అని ఆల్రెడీ స్టార్ట్ చేసిన్నారు హ ముంద నిమింషే పెట్నదంత మాదివ ఇంకా తెలీదు వాళ్ళు ఇంకా రేపు వస్తారు ఏం చేస్తారుో చూడాలి
ఆ అంటే కింద లేరా ఓనర్స్
ఒక అంకుల్ ఉన్నారు కానీ ఆంటీ లేదు
ఆహా
ఉ
అవునులే
ఏమో ఆ వారేమో కానీ ఏడ పెద్ద వార్ జరుగుతంది ఇండియన్స్ ఇండియన్స్ కే త మొత్తం కేబక్ సలో
గ్యాసే దొరకడం లేదు అసలు
మీ సైడ్ ఎక్కడు టెర్స్లు ఉంది గ్యాస్ అంతా
అదే ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత బుక్ చేస్తే మళ్ళ వస్తాది
ఓహో ఉ అదే మీరేం తిన్నారు
నేను దోసనే
ఆ
హు
నా చూసే తిన్నా దాని కారం కి తట్టుకోలేక శ చాగలె తనా ఆ ఈడ ఈ ఎక్స్ట్రా కారం వేసినారు తిన అ వాళ్ళకు కూడా కారం వస్తది అంత కారం వేసినారు ఉమ్ మా ఫ్రెండ్ ఒక పాప అబ్బ ఆ అబ్బో కారం ఉంది అని నేన అంటే నీకు అంతేలే ఇంట్లో తిని తిని అందుకు అట్లా అయింటుంది ఆ నార్మల్ గా ఇంట్లో సప్పగ కదా అన్న కబాబ్ తిన్నాంక అయ్యో చాలా కారంగా ఉంది అనంట అదే పరిస్థితి వామ్మో ఆ వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకు వాళ్ళు కర్రీ తక్కువ వస్తుందని కారం వేసినట్టున్నారు చట్నీ ఆ మేబి అయిండచ్చు
అవునులే అందరు పీజీలో ఇంగా పెట్టి నిండరు ఫుడ్ ఇంక అందరు హోటల్ లో ఉన్నింటారు
మొత్తం గుంపులు గుంపులు లాస్ట్ కి అయిపోయినాయి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటన్నారు
అ
ఉమ్ ఉమ్ అంత అయిపోయింది ఇప్పుడు నేనున్న ప్లేస్ చాలా కూల్ గా ఉంది మా ఇంటి దగ్గర చాలా వేడి ఉంటది నేను ఇప్పుడు నే నేనున్న ప్లేస్ చాలా కూల్ గా ఉంది మా ఇంటి దగ్గర ఇక్కడ అయితే చాలా వేడిగ ఉంటది
మే మా ఇంటి దగ్గర కూడా ఫుల్ వేడి చానా వేడి ఇక్కడ మాకు కూడా మాకు అంతే అసలు ఎంత ఎండలని ఇప్పుడే ఇంకా మే ఏప్రిల్ ఎట్లుంటదో చాలా ఎండలు ఉన్నాయి
చాలా అసలు తట్టుకోలేం మనము లో కూడా ఇక్కడ ఎంత కూల్గా ఉంద ఏదో చలికాలం వర్షాకాలం లాగా ఉంది
అవునా
ఇక్కడ కూడా మధ్యాహ్నంలో చాలా హాట్ గా ఉంటుందంట ఇప్పుడు కూల్ గా ఉందంట ఉమ్ బట్ బాగుంది ఈడ ఈ క్లైమేట్ నచ్చింది కానీ వస్తానే అసలు ఏం బాలేదు ఓ ఇంత గ్యాప్ రాకూడదు అనిపించింది ఇంత గ్యాప్ వచ్చినంక వ స్తే ఇట్లే ఉంటుంది నేను చాలా గ్యాప్ తీసుకోవద్దు మనం
అవునవును మళ్ళీ ఎల్లబుద్ధి కాదు అంత గ్యాప్ అయితే
అస్సలు ఏందో భూత్ బంగ్లాకు వచ్చి మళ్ళీ ఏందో మళ్ళీ
ఇంక అలవాటు అయిపోతారులే ఇంక కొద్ది రోజులే కాబట్టి
ఒక టూ డేస్ ఉంటే బాగ అలవాటు అయితది ఇంకా ఇప్పుడే కాబట్టి అట్లా ఉమ్
ఆహు
ఉ ఇంకేంటి ఆ ముందు పక్క ఉండా అక్క ఉన్నప్పుడు బాఉండే ఇప్పుడు ఏదేదో అయిపోయింది అంతా మొత్తం అప్పుడు కొంచెం పీస్ ఫుల్ ఉంటా అదేమో ఇన్ ఆ కాలేజ్ నుంచి ఇంటికి పోతే ఎంత రిలీఫ్ ఉంటుందో అ ఇప్పుడు అక్క ఉన్నప్పుడు కాలేజ్ నుంచి రూమ్ కి వస్తే అంతే రిలీఫ్ ఉంటాండా ఇప్పుడు ఏమంత లేదు కాలేజ్ లోనే ఉండబుద్ధి అయితాంది ఇంకా రూమ్ కు కూడా రా బుద్ధి కాదు
అయిపోతది కదా ఇంక జూన్ కి మీకు
అవును ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఉంది ఒక పక్క మళ్ళీ అయిపోయే లోపల జాబ్ రాక పోతే కపోతే అంతే బిస్కెటే అనిపిస్తుంది
వస్తాదిలేండి జాబ్ ఎందుకు రాదు
ఇప్పుడుకే అందరు రిలేటివ్స్ మొన్న ఫెస్టివల్ లో ఏం చెస్తానవ్ ఏం చేస్తానవ్ ఎప్పుడయి అయిపోతుందని అవే కొషన్లు
అయిపోతదని చెప్పండి జూన్కో జులైకో మీరు
పోతాది అప్పుడు అయిపోయినంక మళ్ళీ ఇంకో కొషన్ ఏమి ఇంకా
జాబ్ అందరికి తెలిసిందే కదా ఇప్పుడు ఈ జాబ్ అంతా కష్టం కష్టం అయితుందని అందరికీ
ఉ ఏం చేసుకుంటాడో ఏమో
ఉహు
లేదేమో లేదుగా
బానే ఇస్తున్నారా మీ కాలేజ్ లో ప్లేస్మెంట్స్
మా కాలేజీలో బీటెక్ వాళ్లకి చాల బాగుంది బీటెక్ వాళ్లకి ఎంత బావుందొ మయి ఎంబిఏ వాళ్ళకి అంత ఏం బాలేదు
అవునా మీరు బయట ట్రై చేసుకోండి జాబ్లు వస్తాయి కదా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి గా దాంతో చూసి అప్లై చేసుకోండి జాబుల్ కి
ఉ అదే చేస్తున్న ఇప్పటినుంచి
ఉహు
అదే పనిలోనే ఉన్నం
ఆహా మీది
ఉహు అవును ఈ రోజే వచ్చిన అంతా కోన్ తా కొత్ కొత్త కొత్త గా ఉంది అంత మొత్తం
ఉంటే చాన్ రోజుల తర్వాత వెళ్ళింటారు కదా అందుకే అట్లా ఉంటది
ఆ అసలు ఎట్లో ఉంది నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అయితే అసలు ఉండబుద్దే కాలేదు అని అంటున్నారు ఓబ అవ్వ రేపొద్దున నాకు ఇంకా బాధ అయితాంది ఉ ఏమనిపిస్తది తో
ఇంక కాలేజ్ కెళ్తే అట్లా అనిపిదులే ఇంకా కాలేజీలో పనులు రాసుకునేవి ఒకటి సరిపోతాయి చదువుకునేవి
ఆ ఏవో ఒకటి బిజీ అయిపోతే అప్పుడు ఉంటాది మాకు జూన్ లోనే ఉ ఆ టిన్ మే బి ఫైవ్ తరువాత జూన్ ఫిఫ్త్ తరువాత
జూన్ జూలైకి అయిపోతదా మీకి ఇంకా
జూన్ ట్వెల్త్కియిపోతది జూన్ ట్వెల్త్ లాస్ట్
ఎగ్జామ్స్ ఆ మళ్ళీ ఇంకా ప్రాజెక్ట్ వైవాలు అవన్నీ ఉంటాయి కదా
లేదు ఆ ఎగ్జామ్స్ ఏ లాస్ట్ పెడుతున్నారు వైవాలన్నీ ముందే అయిపోతాయి
అవునా
ఆ
ఆహా మామూలుగా ఎప్పుడు అట్లా చేయరు కదా ఎగ్జామ్స్ అయిపోయినాక వైవా చేస్తారు
ఉమ్ ఉన్నీలే
ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతది కదా
అవును ఉమ్ మే అంతా ప్రాజెక్ట్స్ వైవాలు ఇవే సరిపోతాయి
ఉమ్ మళ్ళా అయితే కాలేజ్ లో ఏం అనిపీదులే అంత ఉన్నట్టు కూడా ఇంకా
అవును
ఇయర్ అంతా అట్లనే ఉంటది
ఉమ్ ఏప్రిల్ ఒక్కటే మాకు ఫుల్ ఎంజాయ్ ఇంకా మే నుంచి ఏమి ఉండవు తోముతారు ఎసి ఏప్రిల్ లో ఒక రెజ్యూంది ఆ రెండే కాబట్టి అ ఏం లామి
ఉమ్
ఏం బయం లా
ఉహుమ్
ఇంకా చూడుల ఎవరు వస్తారు ఏమో ఉమ్
ఉగాది హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా
ఆ ఊరుద్ల ఊర్లాకి తిరుగడమే సరిపోయింది అసలు మీరు బాగా ఎంజాయ్ చేసారా
మామూలు ఇంకా నేను ఇంట్లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదా చేసుకోవడం తినడం మా ఇంట్లో అంతే
ఆ ఉహుమ్
హమ్
ఇప్పుడు మా కాలేజ్ లో అయితే బిజినెస్ ప్లాన్ ఒకటి వర్క్ షాప్ జరుగుతుంది ఒకవేళ మీరు బిజినెస్ పెట్టాలంటే ఏం బిజినెస్ పెడతారు
బిజినెస్ ఆ అంటే ఒక ఏరియా లో ఏమి లేవో దాన్ని చూసి అలాంటివి పెడితే మనకు గ్రోత్ ఉంటది
ఆ మీ మైండ్ లో ఏ బిజినెస్ ఉంది
ప్రస్తుతానికి అయితే ఏం అనుకోలేదు బిజినెస్ అంటే ముందు మనకు పెట్టుబడి ఉండాలి కదా
ఉమ్ మీకు అల్ రెడి జాబ్ వచ్చింది కాబట్టి బిజినెస్ తో అవసర లేదు
ఉహుమ్ మీకు
అకు ఒక్క మా ఊర్లో డో డోమినోస్ లేదన్నమాట సో నాకు ఎప్పటి నుంచో డామినోస్ పెట్టలని ఉంది మనకి బడ్జెట్ అంత సీన్ లేదు
ఫ్రాంచైజ్ ఇస్తారు కదా వాళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తారు డామినోస్ వాళ్ళు
ఉమ్ వాళ్ళే ఇస్తారు కదా ఇన్వెస్ట్మెంట్ కి
ఇన్వెస్ట్మెంట్ కి వాళ్ళే ఇస్తారు ఆ కొంచమే మనం కూడా పెట్టుకోవాలి అనుకుంటా ఇంకా వాళ్ళు మనకు శాలరీ లాగా ఇస్తారు మంత్లీ మంత్లీ
ఓహో అట్లానా వాళ్ళ ఇస్తా ఇస్తారా మనకి ఏమౌంట్
అట్లే అనుకుంటాను నాకు అంత ఐడియా లేదు
ఉహుమ్ అసలేం లేదు మనమే ఇన్వస్ట్ చేసి వాళ్ళ నుంచి పర్మిషన్ తెచ్చుకోవలా మేము ఇట్లా వాళ్ళు ఏదో ట్రైనింగ్ ఇస్తారు ఇవి ఇవి ఇవి ఇవి ఉండల్లా ఇట్లా ఇట్లా మీకు కేఎఫ్సి తెలుసు కదా వాళ్ళ బ్రాంచ్ కూడా అంతే వాళ్ళు వస్తువు కింద ఇచ్చి తర్వాత వాటా పంపిస్తారు
ఆహా
ఎట్లా ఎట్లా చేయి ఇలా కాదు అని ఎవరో అన్నారు కేఎఫ్సి డామినోస్ వాళ్ళు పర్ఫెక్ట్ గా వచ్చాక వాళ్ళు పెడతారంట
ఆహా సరే అయితు ఉంటా
ఓకే బాయ్